ఓ మేడం గుడ్ ఈవెనింగ్ మేడం మేడం నా పేరు కలివిజగ్ మేడం యువర్ గుడ్ నేమ్ ప్లీస్
అష్రఫ్ అండి
ఓకే అష్రఫ్ గారు మేడం ఆ మేడం మీరు గ్రాజువేషన్ చేసి ఏం చేశారు మేడం
నేను బిఏడ్ చేసానండి
ఓకే మేడం ప్రజెంట్ మీరు లివింగ్ ఏరియా
హ్మ్ అవన్నీ అడగద్దండి
ఓకే సారి మేడం ఓకే మేడం మీ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఏమైనా అడగచ్చా మేడమ్
లేదు సార్ మీ హాబీస్ ఏంటి సార్
మేడం మా హాబీస్ గురించి మీరు అడగద్దు మేడం మేం మీకే అడుగుతా ఉంటా మీరు చెప్పండి మేడం ఆక్చువల్ మేడం మీ ఫేవరెట్ డూ మీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మేడం
నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం సార్ అయిన టైం పాస్ అవ్వనప్పుడు ఆర్ట్ చేసుకుంటూ ఉంటాము
మ్మ్ ఓకే అంటే ఆర్ట్స్ అంటే ఎలాంటివి మేడం ఇంట్లో లైట్ గా చిన్న చిన్నవి వేస్తారా లేదంటే
ఆ అంతే సార్ చిన్నవే కానీ ఇష్టం ఇష్ట ఇష్టంగా చేస్తాను
ఓకే ఓ కే ఓ ఇప్పుడు మీరు వేసిన దాంట్లో ఏది ఆర్ట్ ఆట్ బాగుంటది మేడం అంటే స్పెసిఫిక్ గా ఇన్ని చేసి ఉంటరు కదా అందులో ద బెస్ట్ వన్ ఏదైనా ఉందా
అవన్నీ ఫొటోస్ లో ఉంటాయి సార్ ఫోటో ఫ్రేమ్స్ లాగా చేస్తాము ఫ్లవర్ వాసస్ ఫ్లవర్స్ ఇలా పేపర్ క్రాఫ్ట్ చేస్తాను ఇంట్లో పెయింటింగ్ చేస్తాము
ఓహో అంటే సోషల్ మీడియాని బేస్డ్ ఆన్ చూసి నేర్చుకున్నారా మేడం చిన్నప్పుడిన్చే
అంటే సోషల్ మీడియా నాకు నేను యూస్ చేయకముందు నుంచే కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది సార్ ఇగ అయింత సోషల్ మీడియాలో చూసినాక ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది
ఓకే మ ఇంకా మేడం ఇంకా ఏం హాబీస్ ఉన్నాయి అంటే మీ ప్రొఫెషన్స్ బట్టి మీరు ఏం ప్రొఫెషన్ ఉన్నారు మరి ఆర్టిస్ట్ అంటున్నరూ కదా
సార్ మేము నేను టీచింగ్ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం సార్
ఓకే వెరీ గుడ్ మేడం అంటే అయ్యార మేడం ప్రైమరయా
ఆ హైయర్ సార్ హైయర్
ఓ అంటే మేడం స్కూల్ గురించి చెప్
స్కూల్ గురించి అంటే సార్ ఫస్ట్ మా నాకున్న ఇబ్బంది ఎందంటే ఈ మొత్తం ఇయర్ మొత్తం రన్ అవుతుంది కాగానీ ఈ మే మే మంత్ ఒక్కటి రన్ అవ్వ పోతే ఈ టీచర్స్ కి చాలా ఇ ఇబ్బంది అవుతుంది సార్ అదొక్కటి మన ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కొంచెం అదొకటి చూసుకొని అది ఆ ఆ మంత్ కూడా హాఫ్ సాలరీ అట్లీస్ట్ హాఫ్ సాలరీ ఇచ్చిన కొంచెం బెటర్ అయితది అని ఆలోచిస్ న్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఇయర్ మొత్తం చేసి ఒక్క మంత్ చేయకపోతే మాకు శాలరీ రాక చ అలా టైట్ అయిపోతది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు దాని మీదే నడిచేయల టక్ కుదరదు కదా సార్ అన్ని చేస్తుంది గవర్నమెంట్ ఈ ప్రైవేట్ స్కూల్ టి చర్స్ ఎందుకు పట్టించుకుంటలేదు అర్ధం అవ్వట్లేదు ఈ మే రాదు జూన్ జూన్ మొత్తం రన్ ఆ టూ మంత్స్ చాలా ఇబ్బంద అవు తత్ సర్ మా మళ్ళీ స్టార్ట్ అవ్వంగానే ఎగ్జామ్ స్కూల్ ఫీజ్ అని బుక్స్ అని యూనిఫామ్ అని ఇంకా హెవీ అయిపోతది అందుకేమన్ ంటే కొంచె హాఫ్ సాలరీ అయినా ఇచ్చిన బెటర్ ఉంటుంది అదంటే ఆ మే మంత్ లో ఫిఫ్టీన్ డేస్ రన్ చేసిన స్కూల్ కొంచెం బెనిఫిట్ అవుతుద అనేసి అనుకుంటున్నాం కానీ ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వర్క్ ఎక్కువ చేపించుకుంటారు కానీ ఆ సాలరీస్ మాత్రం బాగా తక్కువ ఇస్తున్నారు అసలు ఈ గవర్నమెంట్ మరి అన్ని ఇక్కడ లేని అన్ని రూల్స్ తీసుకోస్తాంది మరి ప్రైవేట్స్ టీచర్స్ గురించి అసలు పట్టించుకుంటలేదు
అవును మేడం వెరీ గుడ్ అయితే దీని మీద మనము ఫుల్గా ప్రోగ్రెస్ చేయాలన్నమాట ఫ్యూచర్ లో ప్రైవేట్ టీచర్స్ మీద నా ఒత్తిడిని
తగ్గించాలి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ శారలీస్నే కూడా శాలరీని కూడా శాలరీ గా చూసి
లాస్ట్ పేస్ కేల ఎంత ఉంటయి మేడం మీది స్కేల్ ఎంత ఉండ లాస్ట్ ల చాల్ మీద ఎంత ఉంటే హైయెస్ట్ సాలీ ఓకే సిక్స్
ప్రైవేట్ స్కూల్స్లలో ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ సిక్స్టీన్ ఇవే ఉంటాయి సార్ గవర్నమెంట్ టీచర్స్ వేరే వేరే ఉంటుంది ప్రైవేట్ టీచర్స్ వేరే ఉంటుంది సార్ అయ్యర్ అన్ అంటే గాని టెన్త్ డీల్ చేసే వాళ్ళకే ట్వంటీ్ ఫైవ్ థర్టీ ఇక ఏరియాని బట్టి సిటీ ఉంటంది సార్ మనం ఎక్కడ మన ఏరియా సరౌండింగ్స్ లో ఎలా ఉందో అలా ఉంటుంది సిటీస్ లో అయితే చాలా మంచి ఉంటుంది సాలరీ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఉంటుంది అంటే ఏరియా వైజ్ కూడా చూసుకొని శాలరీస్ ఇస్తారు
ఏ ఓకే ఓకే
మీరేం చేస్తారు సార్
ఆ నేను కూడా బ్యాచలర్ డిగ్రీ లో నేను ఒక సూపర్వైజర్ గా వర్క్ చేస్తాను మేడం నేను ఇన్నెందలుస్త కొ బజగా
ఆ ఓకే అది బానే ఉంటందా సార్ వర్క్
బాగానే అంటే మేడం ఓకే నాట్ బ్యాడ్ సేమ్ ఇలాగనే మాకు కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి
ఉమ్ ఏదైనా వర్క్ లో ఇష్యూస్ ఉండకుండా అయితే ఉండదు సార్ వర్క్ అన్నప్పుడు ఉండ ఉంటది బటన్ ఉంటది లోడ్ ఉంటది ఏదైనా ఉండక కుండైతే ఉండదు ఇగా అంతే ఉమ్ ఇంకా సార్
ఏం లేదు మేడం ఇంకా మీకు ఈ ఇది కాకుండా ఇంకా మేడం మీకు ఇంకేమైనా చెయాలి ఫ్యూచర్ లో ఇది చేస్తే ఇట్లా ఉంటది అది అలాంటి ఏమైనా థాట్స్ గాని న్యూ విజన్స్ కానీ మనకి ఇప్పుడు అలా ఏమన్నా ఉన్నాయా మేడం
ఆ సార్ ఉన్నాయంటే సార్ మనకు ఆ ఈ రైల్వేలో జాబ్స్ పడితాయి కదా సార్ దానికి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వాలని ఉంది సార్ ఆర్పిఎఫ్ అయినా కానీ దేంట్లో ఎదో ఒక దాంట్లో అయితే కొట్టాలనియితే ఉంది ఇప్పటి వరకు అయితే మనం ఏం ట్రై చేయలేదు దో కనీసం ఇప్పుడన్నా ట్రై చేయాలి అనేసైతే ఉంది ఏమైతది ఫ్యూచర్ లో మనం కూడా ప్రయత్నం చేయాలి కదా చేయకుండా కూర్చుంటే ఏం రాదు ఇ గాదే ఇప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ వరకు ఆ బ్రేక్ కొన్ని స్కూల్ కి ట్రై చేద్దాం అన్నట్టు గా ఆలోచన ఉంది ఇ ఆమె ఇగా దేవుడి చేతిలో ఉంది సార్
మేడం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి ఇక్కడ భూమిలో పుట్టదనికిచ్చాడు కాబట్టి మనం కష్టపడాలి దేవుడిది ఏమి ఉండదు మనదే ఉంటది
సార్ మనం ఎంత కష్టపడినా లక్ అన్నది వన్ పర్సెంట్ ఉండాలి సార్ లక్ ఉండాలి సార్ మనకి నాలెడ్జ్ ఉన్నంత అంతలో అయిపోదు
లక్కు ఉండాలి లేదని కాదు కాని గార్డ్ గ్రేజ్ ఉంటది టెన్ పర్సెంట్ ఉంటది నైన్టీ పర్సెట్ మ
మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి గవర్నమెంట్ ఆ జాబ్స్ కొట్టే వాళ్ళు ఎంత మంది ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు ప్రైవేట్స్ టీచర్స్లో వాళ్ళకి ఎందుకు వస్తలేదంటే నాలెడ్జ్ ఉంది బట్ లక్ అనేది వాళ్ళ వైపు లేదు ఇప్పుడు అందుకే కదా వాళ్ళు వేరే ఆప్షన్ ఏముంది ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్ దొరకట్లేదు ప్రైవేట్ స్కూలల్లో వాళ్ళ నాలెడ్జ్ అంతా అక్కడ పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్లో డెవలప్ చేస్తున్నారు
అదే ఇదైతే
ఇప్పుడు మనకి అదే వాళ్ళకి లక్ ఉండేది అయితే వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసేవాళ్ళు
అవును అవును వును హండ్రెడ్ పర్సెంట్
అదే వాళ్ళక్ లక్ ఉండడం వల్ల వాళ్ళు జాబ్ కొట్టేస్తారు కామ్ గ నెల నెల జీతాలు తీసుకుంటారు ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రిట్ అయింది కొంచెం ఒకే బట్ ఇలాంటి వాళ్ళకి హడ్ వర్క్ చేసే వాళ్ళకి లక్ ఉండేద అతే ఇంకొంచెం డెవలప్ అయ్యేది అంటున్న నేను గవర్నమెంట్ కూల్స్ హమ్ అదే అంటున్న సర్ మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడ ఉండాలి
ఒకే ఓకే ఇప్పుడు మేడం ఇప్పుడు మనకి ఆ వచ్చే రోజుల్లో పిల్లలు మొబైల్ చూస్తున్నారు దాన్ని మీరు ఎలా ఖండిస్తారు మేడం అంటే
ఫస్ట్ పేరెంట్స్ చూడొద్దు సర్ ఫస్ట్ పేరెంట్స్ అవాయిడ్ చేస్తే తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా ఎవాయిడ్ చేస్తరు సర్ ఫస్ట్ పేరెంట్సే అంటే పక్క పక్కన కూర్చున్నప్పుడు ఫోన్ చూడడం ఫోన్ వాడడం చేస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు చూస్తుంటే పాటలు కానీ సౌండ్స్ కాని వింటే వాళ్ళ కూడా చూడాలి చూడాలి అని అనిపిస్తు
అవును మేడమ్ కర నేను కూడ మిసెస్ కి అదే చెప్త ఆమె ఆహా లేద నేను కూడ చెప్త అనమాట అవు
ఒకటికి రెండు సార్లు మనం ఏం చెస్ త ఇది చూడు అది చూడండి మనం ఇష్టంగా చూపిస్తాము అది అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయినాక అది తగ్గుతద ఫస్ట్ ఏం చేయాలంటే మనం పేరెంట్స్ సే ఫోన్ బంద్ చేయాలి ఫస్ట్
ఓకే
ఒకళ్ళతో కాదు ఇద్దరు ఇద్దరు బని చేేస్తే
అంటే మీరు దీని గురించి ఎమన్నా ఫ్యూచర్ లో మనం దీని అట్లా క్లోజ్ చేస్తే బాగుంటది అనేది ఆలోచన ఏం లేదా మేడం అంటే గవర్నమెంట్ ఇట్లా చేస్తే పిల్లలకి
పిల్లలకి పిల్లల్ని అవాయిడ్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ గవర్నమెంట్ అంటే ఎయిటీన్ ప్లస్ వాళ్ళకే ఫోన్ ఉండాలి అన్న రూల్ పెట్టినా కానీ మన పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు సార్ పిల్లల్ని మా బాబు ఒక్కడే ఉంటాడండి మా మ పాప ఇంట్లో ఒక్కటే ఉంటుంది అందుకే ఫోన్ ఇచ్చాము ఇలా పేరెంట్సే ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇవ్వద్దు కొనొద్దు అని అంటు టది కొనదు పేరెంట్స్ తీసుకుంటా ారు తీసుకొని పిల్లలకి ఇచ్చేస్తారు
ఓకే ఓకే హ్మ్ హు అది కూడా కరెక్ట్ మేడం ఓకే అ అంటే మీరు అన్న పాయింట్ అయితే బాగునేంది మన చేతిలో గవర్నమెంట్ చేతిలో ఏముంది మనం
పేరెంట్స్ చేతిల్లోనే ఉంటది సార్ అంతే కదా ఇప్పుడు మంచియినా చెడైనా మనం నేర్పిస్తేనే పిల్లలు నేర్చుకుంటారు గాని గవర్నమెంట్ చేతుల్లో ఏముంటది
ఓకే ఓకే మేడం వెరీ మీరు చాలా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జ్ ఉన్నారు మీ ప్రొఫెషన్ ఓకే మేడం ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా మంచి స్థాయిలో రావాలని కోరుకుంటూ చెప్తున్నాను
సార్ మంచి మాటలు చెప్పడానికి ఏముంది సార్ మనకు తెలిసిన అనుభవానికి చెప్తాం మనం అనుభవమే మనకి అన్నీ నేర్పిస్తది కదా సార్ అంతా ఎడ్యుకేషన్ మీదనే వెళ్లలేము మనం అంటే ఎక్స్పీరియన్స్ ఒకటికి రెండు సార్లు చూస్తేనే అర్థమయిపోతుది దానికి మనం చదువు ఒక గ్రాడ్యుయేషన్ ఒక ఒక పట్టా అవసరం లేదు ఎక్స్పీరియన్స్ అనేది అన్ని నేర్పిస్తాది
ఓకే
ఇంకా సార్
ఆ మ ఓకే మేడం
ఆ సరే చెప్పండి
అంతే మేడం ఏం లేదు దీని గురించే డిస్కషన్ జరిగింది ఓకే మేడం అంత బాగానే అంది థ్యాంక్ యూ మేడం గుడ్
హలో హలో